ఎను వాయిస్ కట్ అవుతుంది.
ఇప్పుడు అక్క
ఆ వినిపిస్తుంది.
అదే వెదర్ ప్రాబ్లమ్ అ తిన్నా
అవునా
మీరు తిన్నారా ఆ
ఆ తిన్న మ్ నేన్ కూడా తిన్న
ఉ
తిన్నాను, కూచున్నాను ఊ
ఇప్పుడే ఈరోజు లేట్గా తిన్నాను
అవునా ఏం చేసినవు కర్రీ?
గోంగూర పచ్చడి అ
వంకాయ బజ్జిన
ఆహా
మాకి ఇక్కడ కూరగాయలు ఎలా దొరుతుంది అంటే స మన నేను ఇట్లా కాల్కేజీ, అర్దకేజీ, కిలో ఇట్లా తీసుకుంటాం కదా
అవును
ఇక్కడ అలా లేదనమాట వాళ్ళు కొన్ని కుప్పలు పెడతారు.
ఆ కుప్ప పది రూపాయలు అట్లా ఇస్తారా?
ఆ కుప్ప చిన్నది గాని, పెద్దది గాని అన్ అది రూపాయలకి చిన్నవి ఉండే కొంచెం పెద్దది బట్టి తిరువాపాలనన్ అంతకు మించి వెడరు నువ్వు దాంతో పెద్దవిగా ఉంట పెద్దవి తీసుకోవచ్చు, చిన్నవి కాంటే చిన్నవి అంటే ఏ కుప్ప కావాలంటే ఆ కుప్ప తీసుకోవచ్చు అనమాట.
అవునవునులే
అంటే ఒక నలభై రూపాయలు, యాభై రూపాయలు వర్తం అయండి పెడతారు.
ఆహా
అట్లయితే ఫాస్ట్ గా వీళ్ళకి సెల్లింగ్ అయితాయి అనమాట. ఆ వాళ్ళు తూంచేప్పుడు కొని తక్కువ ఏ కు అని చెప్పి వాళ దగ్గర కోరియా ఎవరైతే ఇట్లా కుక్కలు పెడతారో పాస్ట్గా వాళ్ళ దగ్గరికిళ్ళతే తెచ్చే
అవునులే
మాకు వెజిటేబుల్స్ అయితే చనా మ పెంచుకుంటుంద అక్క ఇక్కడ మాకు ఆదివాసులు ఉంటవు
ఆహా
అవన్న అన్నీ ఇంటి దగ్గర
అవునా
పొద్ద్దక మార్కెట్ సాయంత్రము ఒక మార్కెట్
ఉ ఆహా ఉమ్
ముద్దలు పాలు, పెరుగు, పన్నీరు బా గా దొరుకుతది మాకు చాల తక్కువ రేట్ లోనే
అవునా పన్నీర్ తక్కువ కాస్ట్ అక్కడ?
అ తక్కువే అక్క
మ్ మన సైడ్ ఎక్కువలే కాస్ట్ పన్నీరు
ఆహ
అక్కడ మిల్క్ ఎంతుటాది కాస్ట్ అంటే లీటర్ అట్లా
లీటర్ ఎప్పుడు తెచ్చుకోవలే కదా ఒక హాఫ్ లీటర్ అయితే ఇప్పుడు థర్టీ ఎయిట్ రూపీ పీస్
హాఫ్ లీటర్ థర్టీ ఎయిట్ అంటే లీటర్ వచ్చేసి ఇంగ ఎంత పడినట్లా ఆ అ లెక్కతో నైన్టీ సిక్సా
సిక్స్టీ నైన్ అట్లా అడతద ఆ హలో నీ వాయిస్ కట్ అవుతుంది. హలో ఆ వినిపిస్తుంది.
అ అంటే మన తిన్న మన సైడు ప్యా ప్యాకెట్ పాలయినా నీళ్ళ నీళ్ళగానే ఉంటాయి. మామూలు పాలైనా నీళ్ళ నీళ్ళగానే ఉం
అవును
ఇక్కడ చాలా తిక్కుగా వస్తుంది అక్క మీగడ మాత్రం
అవునా
చాలా బావుండు నేను పాల మిందా మీగడే తీసి నేను వెళుతు వెన్న చేసి బట్టర్ లాగా తీసుకుంటాను చపాతి మీద ఆయి నిమిష్టి ఒక ఆ వబ్బా టమ్మి
అవునులే
పెరుగు ఒక ప్యాకెట్, పాలు ఒక ప్యాకెట్ తెచ్చేసుకుంటాం.
ఆహ ఉమ్
ఇంకా పన్నీర్ అయితే మాకు ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఇస్తారు. ఫిఫ్టీ రూపీస్ ఒక ఒక స్క్వేర్ లాగా కట్ చేసిండు కొన్ని కొన్ని షేప్స్ కట్ చేస్తారు. ఆ ఇంత కావాలి, ఇంత కావాలని చెప్పి
ఆ మన్స్ సైడ్ చానా ఎక్కు కాస్ట్లు ఎట్లా అండి.
ఆ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రుపీస్ బెస్ట్ అండి. సింపుల్గా ఒక మనిషి కూడా కరెక్ట్ కాదు ఇద్దరు మను
అవున మ్
ఆ ఇప్పుడవైతే మన
పన్నీర్తో కర్రీ చేస్తావా లేదం టే ఏం చేస్తవ్ పన్నీర్
పన్నీర్ కర్రీ చేస్తాను. పన్నీర్ పన్నీర్ పరాఠా
అవ్నా ఆహా
ఇంకా మామూల్గా పన్నీర్ ఫ్రైలాగా అంటే ఇప్పుడు కాజు ఫ్రై ఎట్ల చేస్కుంటమో చపాతి అంటే ఇప్పుడు నైట్ ఒక్కటే అట్లా ఒక పూటకు మాత్రమే కొన్ని పన్నీర్ ఏసి అట్ల చేస్తాను
అవున్లే
పన్నీర్ ఇట్ల పేస్ట్ సీ మనకు కరెక్ట్గా సరిపోతుంద వాటర్ అసల్ ఒక చుక్క గుడా వేయనన్నమాట.
ఆహ హ
అది ఆల్రెడీ మెత్తగనే ఉంటుంది. ఫ్రెష్గానే ఉంటుంది మన మ ధనియాలు, స్పైసెస్, మసాలా అండ్ ఇదే చక్కాల
అవునవును.
ఆ కొంచంలో ఈ టొమాటో పేస్ట్ మనక్ ఎంత కావాలంటే బాగా మాగింది అంటే ఓకే సరిపోతుంది కొంచం ప కచ్చ పచ్చ రెండు టొమాటోల్ వేస్తానా
అంటే తీప్ రాదా తీప్ రాదా అది కర్రీ టమాటాల్ ఎక్కువేస్తే
అహా ఏం రాదట అంటే నీక్ తి మాగిన్ టమాటలైతెనే తీప్ వస్తుంది.
ఆ
అంటే ఇక్కడ మాకు మాగిన టమాటలెక్కు దొరకవక్క పచ్చయి దొరుకుతయి ఎక్కువ
అవునా
ఆ ఇంకా సీసన్లో అయితేనే మాగినవి దొర్తుతయి అన్న
ఆహా
అవి చూస్కొన్ ఏస్కోవాలి అంటే మీర్ తెచ్చుకున్నప్పుడు ఒక కిలో తీసుకున్నాం అనుకో సగం కచ్చా పచ్చావి కొంచం సగం మాగినవి తెచ్చుకుంటాము.
అవునవునా మ్
సో అట్లాంటప్పుడు నాకు రెండు బ్యాలెన్స్ అయిత అదొకటి ఇదొకటి చిన్నగ వేసుకుంటే మాక్ సరిపోతుంది అన్నమాట.
మ్
ఇంకా పనసకాయలు ఇప్పుడు సీసన్ కదా పనసకాయలు చాలా బాగు
అవున్లే
మ్ హ్
పనస్కాయలతో ఇది బిర్యానీ గుడా చేయొచ్చు బాగుంటుంది.
ఆ పనసకాయ్ బిర్యానీ
ఆ ఇంక మళ్ళీ పనసకాయ ఆ ఇత్తనాలు ఉంటాయి కదా వాటిని కూడ బ మంచిగా అది పిక్క తీసేసి కర్రీ చేస్
అ అది కానీ మేము బ్రేక్ఫాస్ట్ కి అవే తింటం అన్నమాట ఇత్తనాలు ఉంటాయి కద వాటిని మనం చపాతి పెనం లో పెట్టేసి ఒక గిన్నె మూసి పెట్టేసి ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టి ఒక ఒక నిమిషం బాగ వేడి అయిందంటేనే సిమ్ లో పెట్టేస్తాను అప్పుడప్పుడు ఒకసారి గిన్నె తీసి చేస్తాను ఇల ఇలా అనేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లోనె బాగ కుక్ అయితాయి అవి మెత్తగ అయిపోతయి
ఓకే
మనం బాదము పిస్త అవి తిన్నప్పుడు ఎట్ల ఫీల్ అస్తద్ దొ సేమ్ అట్ల అట్లనె చాలా బాగుంటుంది అయితే మేము అందుకే ఇక్కడ పనసకాయలు తెచ్చుకుంటం అన్నమాట వాళ్ళు కట్ చేసి కాయ కాయ తెచ్చుకొని మేమే ఇంట్లో కట్ చేసుకొని సగం పింద కొన్ని కొన్ని అంటె ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్ లో ఏసుకుంటాము తిన్న తర్వాత దాని ఇత్తనాన్ని ఇంకో బాక్స్ ఏసుకొని పెట్టుకుంటాము
అవునా
ఆ అట్ల ఒక రోజు బ్రేక్ఫాస్ట్ ఇత్తనాలు వాడుకుంటు
ఆహ
మిగితా సగం
తింటార మీ ఆయన బ్రేక్ఫాస్ట్ లో ఆ ఇత్తనాళ్ని
ఆ ఇద్దరం తను తను ఎక్కువ లైక్ చేస్తారు అందుకని ఇంక ఇద్దరం అలవాట్ అయిపోయింది
అవును లె
అంటె తను టీ తాగుతాడు నీ టీ కాఫీ ఏం తాగను
అవున
ఆ ఏమి ఎప్పుడు అన్న
కద ఇన్స్టిట్యూట్లో ఉన్న ఎప్పుడన్న కొంచెం
అంటె ఇంక ఆడ మనకి ఏం తిని ఏమి ఉండాలి కదక్క మనం తెచ్ అయిపోతాయి కోకిత తాగుతండి అక్కడ కానీ అదేమి ఎప్పుడు నీళ్ళ నీళ్ళగే ఉంటాంది
అ నీళ్లగానే ఉంటుందిలె
రోజులు మంచిగ లేదు అడా
ఉమ్మ్
అందులో ఒక్కసారి చికెన్ పంచి పెట్టినారార మీరు ఉన్నార లేద ప
చికెన చికెను చపాతి చేసినప్పుడు నేను ఉన్న కద
ఆ ఆరోజే అనుకుంట ఇంక అంత ఎంగ ఎప్పుడు చేస్తాను ఏం చేయలేదు మానస ఆ అవును అదే చెప్పేది అప్పుడు తప్ప మనకు అసలు ఆ అవునవును ఇంక ఏం వెరైటీస్ కానీ కొంచెం మంచిగ చేసినారని ఏ రోజు లేదు అద ఆ పప్పు ఆ మెత్త మత్త ఆ
కానీ మనం చేసినప్పుడు బా నే ఉన్నాయి కదా వంతుల
మనం చేసినప్పుడు బాగున్నాయి అక్క మనం ఆ ఫోర్ ఫైవ్ డేస్ ఆ ఫోర్ ఫైవ్ డేస్
ఫోర్ డేస్ అట్ల చేసినం
ఆ అ
అవదే వంటా ఆంటీ వాళ్ళు హైదరాబాద్ ఎక్కడో పోయినారని
వాళ్ళు అహ ఏదో పెళ్ళు ఏదో అక్క వాళ్ళు అందరు ఒకటే కడా పోయినారు.
మ్
కానీ మనము అంటే మనకు వచ్చి రానోళ్ళమే మనమే బాగా చేస్తాము. వాళ్ళేమో బా రోజు చేసే వాళ్ళే కనీ ఒక్క రోజులో
అ
కానీ అసల మెమోరీస్ మాత్రం మంచిగనిపిస్తది నాక్ గుడ అట్లా అట్టిగా మీ చాలా బబులే
ఆ
నువ్వు చదువుతావంటే మా అందరికి ఎంత అనిపిస్తుందో ఏమో మా అక్క చదువు ఉంటాన్కె రేప్ మళ్ళీ ఎగ్జామ్ ఉంది ఖచ్చితంగా రెండు మార్కులన్న ఎక్కు తెచ్చుకో ఒక మార్క్ అ తెచ్చుకోవాల
అసల ఇంటర్ డిగ్రీతోని అంత చదవలేద్ అక్క నిజంగ చెప్తున్నార్ అసల్ ఎన్ని సార్లు అనుకుంటామో ఎవరన్న ఫోన్ చేస్త చేస్తా ఉంటరు ఎవరన్న
మ్ మ్
అయితే చెప్పిన కదా నేను గవర్నమెంట్ పెట్టేసాము. అది ఎన్నిసార్లు అనుకుంటదో
ఆ
ఏవైనా కొన్ని కొన్ని మెమోరీస్ చాలా మంచిగ అనిపిస్తయి.
అవును
ఇప్పుడు అక్కడ కాదు లేరా ఒక వేళ చోట పెట్టారండి ఇన్స్టిట్యూట్
ఉంది అక్కడే ఉంది.
ఆ లేదు
అ అక్కడ ఉంది మళ్ళీ ఇంకో వేరే చోట కూడా ఉంది బాయ్స్ క్యాంపస్
ఆ అవునా
రొండున్నయి. అప్పటికి మనం ఉన్నప్ ప్పటికే మనం ఉన్నప్పటికే సెకండ్ది ప్లాన్ చేసినారు.
ఆహా ఏమో అపేత నాకు తెలీదు మళ్ళీ నన్ ఒక్సార్ ఫోన్ చేసి అహ తే అంటే తెలుసు త తండ్రి ఎట్లా అంటే పెడుతున్నారో అది ఎప్పుడు ఓకే అయితుందో తెలియద్ అన్మాట. తర్వాత నాకు మన సార్ వాళ్ళ ఇంగ్లీష్ సారు ఫోన్ చేస్తున్నారు. ఆ ఇట్లా అక్కడా అవసరం ఉంటుందమ్మా హోటల్ మేనేజ్మెంట్ కి నువ్ రాగలవా అన్ అడి
అవునులే
నేను చెప్పినాను సార్ నాకు ఇక్కడ ఇంత శాలరీ వస్తుంది ఇంతకు ఒక వెయ్యి రూపాయలు తక్కువైనా వస్తుంది చాలా తగ్గిస్తే నిను రాను సార్ అని చెప్తా మీకు ఇచ్చె శాలరీ ఇంత పేరు అయితే వద్దులే నేను ఆ అమ్మాయి ఏమో సారు అలా నిను చెప్పనాని చెప్పండి సార్ తో అని చెప్పి సారే చెప్పినాడు ఆరోజు ఇంకా
ఆహా మ్మ్ అయిన చానా టార్చర్ లే అమ్మ వాళ్ళది
అవును చెప్ప ఈ అమ్మాయి వేరే అమ్మాయి కూడా మన ఆ ఫస్ట్ ఫస్ట్ అమ్మాయి జాయిన్ అయింటే అట్లె చేసిన అమ్మ నువ్వు చేసే పనికి ఎందుకమ్మా అట్ల
అవ్ ఎవరో బామ్ ఒక అమ్మాయి జాన్ అయిన్యా దాంట్లో ఉండే కొద్ది రోజులు మన వాళ్ళల్లోనే ఎవరో
ప్పుడైతే కొన్ని రోజుల ముందర ఆ నా వల్ల అయితా లేదు సార్ ఎట్ల ఎట్లో తిడతాడు ఎందుకు ఆయన తో తిట్టించుకోవడం అని చెప్పేసి వదిలేసింది ఆ అమ్మాయి
మ్మ్ మేము ఉండేది అక్కడే సార్ వాళ్ళ ఇంటి దగ్గరే
ఇప్పుడ అక్క
ఆ అప్పుడు కాని అంతే కదా అక్కడే అక్కడే సార్ వాళ్ళ ఇంటికి మా ఇంటికి చానా దగ్గర మ్మ్
పక్క మరి మిమ్మల్ని అడగలేదా